హలో
ఆ ఏం జేతనావ్
ఏం లే ఖాలీ ఏం చేస్తానవ్
కాలి నేన్ కూడా
తిన్నవా
తిన్న
ఏం కు తిన్న నేను
ఏ కూరా
ఆలుగడ్డ
అదే ఏదో అటెండెన్స్ అనిమో అన్నవ్ కదా నువ్వు
మరి ఫీజు కడుతేనే అటెండెన్స్ ఎత
ఎంత
ఎయిటీ సెవెన్
ఆ
ఎయిటీ సెవెన్
ఏయిటీ సెవెన్ ఏంది
ఎయిటీ సెవన్ థౌజండ్
ఓహో మీకు సంవత్సర సంవత్సరానికి కట్టాలిగా ఫీజు
ఆ ఆ
సొ తినవ మరి మీ డాడికి
చెప్పిన రేపు పోత అన్నారు
ఉహు
మళ్ళ పదో తారీకు ఇటు రూమ్ రెంట్ కట్టాలి
ఊ ఫీజ్ అంటే ఇంకేం ఫీజ్ అని నేన్ అనుకో వామ్మో ఇట్లా ఫీజు కట్టాలి మళ్ళ నువ్ అటెండెన్స్ ఎక్కువ అయితే మళ్ళ ఫీజు కట్టాలి వామ్మో
ఆ అటెండెన్స్ తక్కువ అయితే ఏంటిమి ఎయిట్ హండ్రెడ్ లో అయిపోతుంది
కట్టాలే మళ్ళ ఎట్లయినా కూడా నువ్వు రాకపోయినా కూడా వాళ్ళే కట్టించుకుంటారు నీకు నష్టం అయినా కూడా
గదెగా మరి అదేమో నాగర్దం గాట్లేదు
కమ్ము నేను కనుక జాయిన్ అయితే చచ్చిపోవచ్చు ఆ డబ్బులు కట్టలేక
ఈకి వచ్చినాక వేస్ట్ గా వచ్చినని నాకు అనిపిస్తంది మళ్ల
మకు రీజల్ట్ ఎప్పుడతదో ఇగ
అవ్ మీకు ఇంకా రాలేగ రిజల్ట్
రాలె ఎప్పుడు వస్తదో తెలో
ఏం భయపడకు అన్ని పాసయితవ్
ఏమో ఇగ పాస్ ఐతలే కానీ
ఉహు
మీక ఎప్పుడు వత్తది ఈ ఆ రిజల్ట్
ఏమో ఇదేమీ ఇంకా తెల్వలే ఫస్ట్ సెమిస్టర్ది సెకండ్ సెమిస్టర్ దగ్గరకి వచ్చినప్పుడు వచ్చింది మాకు రిజల్ట్ ఇంకా ఈ సెమిస్టర్ ఎప్పుడు వస్తదో
అసలు నువ్వు ఏ ఏ ఏ మంత్లో జాయిన్ అయినవు అని గుర్తుందా
దేంట్లే
ఇంటర్ల
ఏమో నాకు గుర్తులేదు
సంవత్సరందాటింది కదా నువ్వు అయ్యి
దేహే కాలేదు ఇంకా అనుకుంటా
నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడా నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నీది ఫస్ట్ ఇయర్
ఆ
బట్ నాది సెకండ్ ఇయర్ ఎప్పుడో అయిపోయింది మీది మొన్న అయిపోయింది
అయి సంవత్సరం ఏ ఏం ఏం అర్దం కాట్లేదు నాకు
ఉ
అయిపోయింది సంవత్సరం అయితాంది అనుకుంటానా
ఇంకా ఇంకా మూడు సంవత్సరాలు మీది
ఇంకా ఇంకా మూడు సంవత్సరాలు చ
హూ
హూ ఉన్నది ఇగ ఇంకా మూడు సంవత్సరాలు
నువ్వు అప్పలోపు ఇప్పుడున్న బ్యాక్ లాగ్స్ అన్ని కియ క్లియర్ చేసుకొని అప్పుడు ఏం పడకుండా చూసుకుంటాయి చాలు ఇగా
థార్డ్ ఇయర్ లోపు అన్ని క్లియర్ చేయాలే
ఫైనల్ ఇయర్లో పోయిందనుకో ఇగ మళ్ళా ఇగ వచ్చి ఇక గెంటుతది మళ్ళ ఇంకొక సంవత్సరం ఆగాలిగా
ఫైనల్ ఇయర్లా ఫైనల్ ఇయర్ల ఫస్ట్ కాలేజీలో ఎవరు ఉండరు తెలుసా
ఎందుకు
అందరు బయట కోచింగ్ తీసుకుంటారు
ఇంటర్న్షిప్స్ కి అటు ఇటు పోతారు ఇగ
ఇంటన్చిప్స్ అని అలా బయట ఏమో అదే నాకు అర్ధం కావట్లేదు
హైట్ లైలా ఎవరన్నా
నాకేం దెలుసు
హ్మ్ మరి మా హాస్టలోయితే రా కరెక్ట్ ఎగ్జామ్స్ టైమ్కి వస్తారు వాళ్ళు ఎట్లా రాస్తారో అర్థం కాదు
గదే నాకు అర్ధం కాట్లేదు ఇప్పటికి కూడా మా కాలేజ్ లో ఒక్కలు కూడా అగుడట్లేదు ఫోర్త్ ఇయర్లోలు
వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తారు. కాబట్టి మరి ఫెయిల్ అయినా ఏం కదమో మరి ఎందుకంటే వాళ్లకి అప్పటికే
అన్ని తీసి అన్ని కవర్ చేయాలి మొత్తం
వాళ్లకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తదంట కదా అల్లా చేస్తే ఏమో మరి ఏమో ఏమో యా
ఏం అర్థంకాలే నాకే లే వచ్చేసరికి నాకు ఇప్పుడు తెలియట్లే నేను చదువుతలేను
మరి నువ్వు చదువుతాన్నవు అంటే అన్ని తెలుసుకోవాలె దాని గురించి
అయ్యయ్యో థర్డ్ ఇయర్ పోయేసరికి అన్ని తెలుస్తాయి
నేను ఇంక మా వదిలేేసి మీది కూడా తెలుసుకుంటా తెలుస్తాయి నాకు తెలుసుకోన్లేగాని
మీ అంత ఇన్ఫ్లుయన్స్ లేదండి మాకు
హ్
మీ ఇన్ఫ్లుయెన్స్ అంటే మొత్తం ఇక్కడికిక్కడి మొత్తం పాకిపోతుంది.
ఉ ఒక అక్క ఆమె ఇంటర్న్షిప్ చేస్తాన్నట
ఆ
ఐటి సైడ్ ఏనటా ఆది కరేక్ట్ ఎగ్జామ్ టైమ్ కొత్తది లేకపోతే మిడ్ కొత్తది రాతది పోతది ఏం రత్తమో ఆమెకే తెలువాలి ఏం చదువుతమో ఆమెకు తెలువాలి ల్యాప్టాప్ లో చదువుకుంటాంది.
ఏమో వ వాళ్ళకే తేలువలే చదివేతొళ్లకు
ఉ ఇంకా ఫస్ట్ ఇయర్ ఒక ఆమె ఉంటది. ఆమె ఏ గ్రూప్ తెలువదు మాకంటే చిన్న నే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక అమెది
ఫస్ట్ ఇయర్
ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోవచ్చాఉ దిగా నియంతా ఆమె ఏంతో ఓవర్ చెత్తది అంటే ఆమెకు ఒక ల్యాప్టాప్ ఉంటది
ల్యాప్టాప అప్పుడే
ఆ అమెకు ఎందుకు లాప్టాప్ ఉంటది ఆమె ఏం సాధువధు అల్ల ఇట్లా రోజు నీకు ఇత్తరూ గాధ అసైన్మెంట్స్ లాగా రికార్డ్స్ లాగా అవళ పెట్టుకుంటది. ఆమె ఫోన్ ల సినిమ పెడతుది ల్యాప్టాప్ లో అది ఓపెన్ చేత్తది పీడిఎఫ్స ఓపెన్ చేసి రాస్ ఎప్పుడు అల్ల ఎప్పుడు చూసుకుంట రాత్తది ఎప్పుడు సినిమా చూత్తది. ఎప్పుడు రాస్తది నాకు అర్థం కాదు
వేరే అసలు
హ్ అమే ఓవర్ అనిపిత్తది మాకు
ఐ ఐఐక్యూ మొత్తం టూ థర్టీ టూ సిక్స్టీ ఉంటది ఐఐక్యూ మొత్తం వాళ్ళకి
ఏందో ఏమో మ్ మళ్ళా కర్రగా ఉంటది ఏ అమ్మా మాస్త్ అందంగా ఉన్నాని ఫీల్ అవుతది నాకు ఇ కోమతు ఎన్ని రాత్తది అంటే ఆమెకు ఒక బ్యాగ్ ఉంటది ఆ మొఖానికి రాయడానికి
ఆ
హ్ అన్ని రత్తది అన్ని అయినా అట్న ఉంటది ఎందుకు రాత్తది అర్ధం కాదు
ఓహో ఫేస్ కు అంటన్నవా
హ్మ్
నువ్వు అన్ని రాత్ర అన్ని రాత్రంట అసైన్మెంట్ కి అన్ని కంప్లీట్ చేసుకుని పోతాను అనుకుంటాను
కాదు ముఖానికి ఓ బ్యాగ్ ఉంటది ఇగ ఆమె రాసుకోవడానికి అన్ని ప్రోడక్ట్స్ సన్ స్క్రీన్లో
ఏ అట్ల ఉన్నది
తేక పోయిన ఆమె బాడీ అంతా ఆమె ఉండడమే కర్రెగా ఆమె ఎన్ని పెట్టుకున్న ఇగ అంతే ఉంటదని ఆమెకు అర్థం గాట్లే మరి
కొన్ని కొన్ని నిజాలు ఒప్పుకోలేము కష్టంగా ఉంటాయి కొన్ని నిజాలు
మళ్ళా మీకు లవర్ కూడా ఉంటాడు పోతది వత్తది పోతది
ఓహో ఈ కతలు కూడ ఉన్నాయా
అన్ని కథలున్నాయ్ నాకి ఫంకులు తిత్తాది అవి జూత్తే వొళ్ళు మండుతాది మాకైతే
ఫంకు
హ్మ్ అటో ఫంకు ఇటో ఫంకు తిత్తాది కావాలనేస్ తయి లేపవే కావాలనే ఇటు తలకాయ్ కింద పెడితే ముందుకొత్తయా ఓ పెద్ద ఫీల్ అయిపోయ వాటికి తప్పుతాంటది
నువ్వు ఇట్ల పైకి ఎసుకుంటర
మ్ బక్ లేకనా అనుకోని ఊకుంటాం అనుకోనిఊకుంటాం మ్ మాకున్ తే కానీ మరీ అంత వోవరు ఉత్తప్పుడు ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఏదనా పనిఎలప్పుడు అట్లా సో కల వడతం గని ఊర్కే వెడితే దాటికి అసలు వ్యాల్యు ఉండదు
సోకులు ఎప్పుడు పడాల్నో అప్పుడే పడా
హ్మ్ అమీదుకులో అవును మళ్ళీ వాళ్ళ మమ్మీకి అన్ని పాస్ అయిన అని చెప్పింది ఫెయిల్ అయింది అన్ని పాస్ అయిన అని చెప్పింది
ఇలాంటోళ్ళ హే
హ్మ్
లాస్ట్కి జెండా ఎత్తుతారు లాస్ట్కి జెండ ఎత్తుతరు అంటానా
ఎట్లా కవర్ చేత్తది అయిన వాళ్ళకి ఏమనా తెలిసా వాళ్ళు ఇంట్లోళ్ళకి
మరి ఈ ఫీజ్ ఎట్లా కడుతది మరి
అవిన్నీ కట్టుకుంటే ఎంత ఉంటది ఆ ఫీజు నాలుగొందలో ఐదువందలో ఉంటది
ఏంటి నాలుగు ఉంట సబ్జెక్టులు బట్టి ఉంటది
ఆ మరి ఎంతా ఒకటో రెండో పోనీయట
చద ఒక అయ్ ఆరు వందలు ఏడు వందలన్న కావా
ఆ మరి అంత కూడా ఉండవా ఇయరా ఇచ్చేటోళ్ళే లేరా ఆమెకి
ఏ ఇస్సర్ ఇస్సర్
ఊకేదనా ఒకటి ఆ ఊకేదనా ఒకటి ఆడరు పెడుతది మళ్ళా
ఒక్కడున్నాడుగ వాడు ఉన్నా ఇంకెన్నైనా పెడతది ఇగ
హ్మ్
తమిగ
నా
రేంజ్ మారిపోతది అంట అ
ఏంతవి ఆ
మొత్తం ఇక మారేంది మారిపోతుందా ఒక్కడంటే
ఒప్పశు దానికి ఎన్ని స్నాపులు తీస్తదో అవి నేను మట్టుకొని ఒక్కొక్కసారి కనపడతాయి మాకు ఆ స్టోరీలు కూడా పెడతుది క్లోజ్ ఫ్రెండ్స్ కి
చానా కథలు నేర్సి
తరతి మరిగా తర్వాత చేత్తా నేను
ఉ బాయ్
బాయ్